హలో ఎందుకు కర కట్ అయతుంది రేటింగ్ మళ్ళా అడుగుతుంది
ఆ అవున అక్క రెండుముడు సార్లు అట్లానే అడిగింది
ఆ మళ్ళీ తర్వాత కంటిన్యూ అయిందా
ఆ క కట్ మా తర్వాతి నదిగిని కంటిన్యూ అయింది మళ్ళీ కానీ ఇప్పుడు నీది గాన ఇట్లా పోయింది కదా
ఆ ఆ రెండు సార్లు అట్లనే అయింది
ఉ అదే అక్కా
ఆ అంటే ఎన్ని సార్లు చేయాలి ఒక పర్సన్ కి
ఒక పర్సన్ కి మనం చేసుకోవచ్చు కాని ఖచ్చితంగా అయితే ఫోర్ రికార్డ్స్ ఉండలి పోర్ కాల్ రికార్డ్స్ ఉండాలే
మరి ఆ రెండు రెండు రికార్డ్స్ క కట్టాయి మళ్ళీ ఆప్షన్ లో నాలుగు పడ్డాయిగా
ఆ ఏం కాదక్క ఇప్పుడు ఇంకన్నారుగా ఇంకా ముగ్గురు చేయొచ్చు కాల్ రికార్డ్స్ ఇప్పుడు నా దానీతోటి ఒకటి అయింది కదా ఇంకా నలుగురితోటి ఎవరితోనన్న మాట్లాడి కాల్ రికార్డ్ చేయి
ఆ ఆహా ఇప్పుడు ఒక కాల్ కి టెన్ టెన్ మినిట్స్ అయింది రెండు ఇటికి ఇంకా మినిట్స్ పట్లేదు కట్ అయిపోయింది అవి కూడా కంటిన్యూ అయినాయి
ఆ కంటిన్యూ అయితే అని చెప్పిర్రు కదా
అవునా
చెప్పిర్రు కంటిన్యూ అయితాయి అని చెప్పిర్రు మీకు రాలే గ్రూప్లో మెసేజ్
వచ్చింది గానీ నేను అంటే అది మిస్ అయిపోయినా ఆ లైన్
నా అదే నాదే కట్ అయితందేమని నేను అనుకుంటా న్న సిగ్నల్ లేక అంటే అక్క ఫోన్ తోటి నా నేన్ ఫోన్ చేసినప్పుడైనా అట్నే కట్ జేయండి మరాట్నే కట్ అయితంది నా ఫోన్ దా ఎంది ప్రాబ్లమ్ అని అందుకనే చూసినాటు
ఐరా జడలేస్తుంది
ఆహా
హ్మ్
పొట్టిపాప ఎం జేతంది
పడుకున్నది.
ఉమ్
ఊమ్, అయిపొయింద రామ్మ ఫోన్
ఆహ, అయ్ పొలె అక్క బయట దీస్తాని.
ఔనామ్. ఆమ్ అ సౌజక్క టమటాల్ బంపిచ్చింది. రమ్మన్నది మా ఇంటికి.
ఆ సరె అక్క,
ఊహ్
అంతలె ఇప్పుడు ఎండ గొడతాంది. బై యిగొ ఇందులొ ఉంటెనె ఉడకబోత్తాంది. యేందంటే ఉంటాన్ అంటే, ఉంటాన్ నిందుల అంతె, బయట ఉంటయ్, ఘాటు వత్తాందనీ, ఇందులొ ఉంట-
హూమ్ మీ అబ్జల్ వడుకున్నాడ?
ఆ -పడుకున్నడక్క లేతై ఇగ టైం అయ్ పొయింది. ఎక్కువ అయింది. ఇగ వాడ్ టైం పడుకోడం.
ఊమ్, ఆ- మామ్, మయన కన్న కాల్ జెయాలీ ఆ యిప్పుడు, మీ అక్కది ఏమేమి యాడ్ అయి ఉన్నదొ రా ఆధార్ ల అదె నేమ్ బడింది. యిందా
ఆ ఔను.
ఉహు,
అదె పడతది
ఉమ్
కాని అప్పుడు మనవేమొ ఆధార్లు బెట్టి జేస్ నమ్ గద, ఇప్పుడు ఆద్- ఆదార్ లేకుంటనె వేరెటోళ్ళ, వాళ్ళ ఫోన్లలొగాని చేస్ కోవచ్చు.
ఊహు అట్ల ఒచ్చింద లింకు, అట్లాంటి లింకులుంటె? పంపియర, నాక్ తెల్ సినోళ్ళు ఉన్నరు, వాళ్ళకి బంపుదం.
ఆ సరె అక్క అయితే, చూస్ న నీంగాని వస్తదొ రాదొ అని చెక్ జేస్-
ఊమ్
ఫస్టు ఆధార్ తోటి కావల్- అల వద్దు అనేది ఉంటది, అందులొ ఆప్షన్ ఉంటది, ఇగ వద్దు అనుకుంటే ఆ- ఔను లేదు అన్ ఉంటది. అదేదొ అగ్ ఆప్షన్ లేదు, చూజ్ జేస్ కుంటె వస్తది. ఆధార్ కార్డ్ లేకుండ- చన్స్ వస్తె, ఫుల్ ఏము అయన్ని యేడుతారు.
ఉమ్మ్, ఉమ్మ్, మర్ పర్సును ఫోన్ ఉండాలి గద?
ఔను, పర్సన్ కి ఫోన్ ఉండలి ఖచ్చితంగ. యిగ ఆధార్ కార్డ్ అంటె, ఒక టాపిక్ - ఆప్షన్ బొయిందిలెగాని, నెంబర్ ఫోను ఉండాలి.
ఊ అంటె ఫోన్ నెంబరూ బెట్టి, ఇంక ఏమైన అది మనద కాద అని వెరిఫై? జెస్తరు కావచ్చు.
ఆ ఆ అ ఔను చేస్తది.
చెయ్యమనాలి మా పెద్ద బావ
ఆ చెయ్యెచ్చు
ఉమ్మ్ ఫోన్ పే మనకి తెలిసిన వాళ్ళది యిచ్చిన ఏం గాదుగా
ఆ ఏం కాదు అకౌంటుది ఉందిగ అందులో ఎకౌంట్ ఆప్షన్ ఉందిగ
ఉమ్మ్ ఉమ్మ్
ఎవరిదైన బెట్టుకోచ్చు ఎకౌంట్ మనకి
ఇప్పుడు మీ వాళ్ళకి ఎవరెవరిది పెట్టినావ్ అన్ని మీ అన్న యేన
ఆ నాదైతె అన్నదే అయ్ ఇగ అక్కదంటే అక్కది ఉంది అక్ కొంట్ అక్కది అక్కకుంది
హ్మ్ నాన్నకు నాన్నది ఉందా
నాన్నది చేసిన గాని ఇంకా ప్రాజెక్ట్ ది ఇంకా రాలేదు ఇప్పుడు మీకు వచ్చింది కదా ఇంకా డాడీకి రాలే వచ్చిందో రాలేదో మరి
ఉమ్ మీ మీ మమ్మీది అప్పుడు చేయలేదా అమ్మది
చేయలేదక్క
ఉమ్
ఇగ అప్పుడు ఆధార్ కార్డు అనేసరికి చేయలేదు ఈ నా దాని మీద అయితే ఏం లేవు వాళ్ళ అనిది ఉన్నాయి కానీ అట్లా చేయలేదు
ఇగ్గర ఇది సెక్యూర్ యాపే సెక్ సెక్యూర్ యాప్ ఏ రా
ఆ ఇగ అంటే అప్పుడు ఫస్ట్ ఇష్టం కదక్క కొంచెం భయం అయింది ఇప్పుడు కన్ఫామ్ అయింది కాబట్టికి ఇక డైలీ చెత్తను
తిట్టే తిట్లకి భయం అయిందా
ఆ ఆ అంటే అంతకు ముందుకు డాడీ అకౌంట్లో నుంచి ఎవరిది అసలు ఏం లెవ్వు కాపోతే డాడీ అకౌంట్లో నుంచి మని పోయినాయి అంతకు ముందుకు
హ్మ్ హు
రాదనే ఆ దాన్ వలనే చేయలేదు నా ఒక్క దానిది చేసినాయి అప్పుడు నా దగ్గర అయితే ఏమి ఉండవు కదా
పోయినయి అని బ్యాంకుకు పోయి అడగలేదా
అడిగినాం అడిగితే మీ అకౌంట్ మీదనే ఇంకా మూడు నాలుగు అకౌంట్లు ఉన్నాయని అన్నారు
అవునా
ఇంకా అది మొత్తం కన్నాయి కదా ఇడిచిపెట్టుకున్నాడు ఎక్కువ అని ఇడిచిపో ఇదే ఇల్లు కడత సన్న అప్పుడే పోయినాయి అప్పుడు పోయినాయి
అవునా
అప్పుడు ఇళ్లల్లోకి వత్తన్నమని వచ్చినాం వచ్చేసరికి చూసేసరికే లెవ్వు ఇక ఎటునో అట్లా అడ్జస్ట్ అయ్యినం
హ్మ్ మినిమమ్ ఎంత పోవచ్చురా
పోయినాయి అక్క ఇరవై ఐదు వందలో ఎన్నో పోయినాయి మూడు వేల ఇరవై ఐదు వందలు పోయినాయి అయ్యే ఉండే లాస్ట్ అయ్యే ఇక మొత్తం ఇళ్లయిపోయింది అయ్యే మిగిలినయి ఇగ ఒక్క దానితోటి వత్తయి పెద్ద అనుకున్నాం
అయ్యే చార్జెస్ కట్ అయితాయిరా
ఆహ కాదక్క కట్ అయినాయి అంటే బ్యాంక్ లోన్ లో మనం ఏమైన ఉన్నా అది కట్ అయినాంది బ్యాంక్ అకౌంట్ మెసేజ్ వస్తుంది అట్లాగని రాలేద్ ఏమి
హ్మ్
అ ఎట్లా కట్టయినవో అర్ధం కాట్లేదు వాళ్ళని అడిగినా వాళ్ళు ఏమి చెప్పట్లేరు
హ్మ్
ఇగ కుంద మీగ ఇకపోయినా వాటిని ఇన్ని పోయినా ఏదో ఒక కానీ బ్యాగ అకుౌంటే బ్లాక్ చేసా అయి్య సరే అక్క
ఆ అక్క ఫోన్ ఉంద అక్క ఫో ఫోన్ నుంచి చేస్తేవారుా
అక్క ఫోను ఛార్జింగ్ పెట్టినాక్క నేను చెప్తాలే అక్క అప్పు లోపలికి ఎవరైన్నా ఉంటే తే రాదు
సరే సరే
మళ్ళీ వాళ్ళు లేతే ఫోన్ అడుగుతడని ఆ ఫోన్ చార్జింగ్ వెట్టిన